హలో ఎలా ఉన్నావ్
నేను బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు
నేను కూడా బాగున్నా ఏం చేస్తున్నావు
ఏం లేదు కాలేజ్ నుంచి వచ్చాను ఇప్పుడే టీవీ ఆన్ చేసి సరేమన్నా చూద్దామని చెప్పి చూస్తున్నాను
అసలు నువ్వు చూసావా అసలు తుఫాన్ న్యూస్ చూసాక అసలు చానా ఇది వైరల్ అయితుంది తుఫాన్ న్యూస్ చూసాక నాకు అసలు కోస్టల్ డిస్ట్రిక్ట్స్ గురించి ఏ ఎక్కువ ఆలోచన వచ్చింది
అవును సముద్రం దగ్గర ఉండే వాళ్ళకి ప్రతి సైక్లోన్ సీజన్ టెన్షన్ ఉంటుంది కదా!
అసలు ప్రతి సీజన్ వాళ్ళకి టెన్షన్ టెన్షనే ఉంటుంది మెయిన్ గా రేని సీజన్ లో అయి ఇంకా చాలా ఎక్కువ వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు నాకైతే అక్కడ వెదర్ క్లైమేట్ చూసే భయం అయిపోతుంది
అవును కానీ వెదర్ డిపార్ట్మెంట్ వార్నింగ్స్ ముందే ఇస్తుంది కదా వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళి పోండి త్వరగా ఇలా అలర్ట్ అవ్వండి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా వార్నింగ్స్ అనేది ఇస్తుంది
అవును అదేమో నిజమే కానీ అందుకే అలర్ట్స్ ని సీరియస్ గా తీసుకోవాలి కొంతమంది ఉన్నారు. చానా సింపుల్ గా తీసి ఒక చౌలో విని ఒక చోలో లేస్తారు ఇంకా ఎండి రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ లో థండర్ స్టోన్స్ గస్తి విండ్స్ అంటా హెవీ రేంజ్ పాజిబిలిటీస్ గురించి వార్నింగ్ చానానే ఇచ్చింది
అవును కానీ కొంతమంది ఏమి కాదులే అని చెప్పి ఇగ్నోర్ చేసేస్తారు
ఆ అవును ఇంగా అది కూడా డేంజరే వాళ్ళకే మళ్ళీ తెలుస్తుంది ఏమైతుందో ఏమి కందు
లాస్ట్ మీది ఇప్ ప్రిపరేషన్ చాలా కష్టం అవుతుంది కదా ఎక్కడికి వెళ్ళాలా కూడా అర్థం అవ్వదు.
ఆ అవును మెయిన్ గా ముందే షిఫ్ట్ అన్ని చేసి పెట్టుకోవాల మెయిన్ ఇంగా హౌసెస్ లో మనీ అనేది పెట్టకూడదు మనీ గోల్డ్ అలాంటివి పెడితే ఇంగా చాలా కష్టం అయిపోతుంది అంతా రైన్ లో కొట్టుకొని వెళ్ళిపోతే
అవును అంతే కదా హెవీ విన్ స్టార్ట్ అయ్యాక బయటకి వెళ్లడం రిస్క్ అవుతుంది మనుషులే బయటకి వెళ్లడం రిస్ అవుతుంది ఇంకా వాటర్ అంతా వచ్చేసి ఇల్లులంతా కొట్టుకొని వెళ్ళిపోయి ఎంత కష్టపడతారు వాళ్ళే అక్కడ ఉండే ట్రీస్ కూడా పడచ్చు వాళ్ళ పైన
ఆ నిజమే మెయిన్ గా పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి కదా అవి పడడం వల్ల కూడా ఇల్లులు చాలా కూలిపోత తైశ్ ఇంగా ఎలక్ట్రిక్ వైర్స్ బ్రేక్ అవ్వచ్చు అది బ్రేక్ అయ్యి ఇంగా వాటర్ లో కలిసు పోతే ఫుల్ కరెంట్ చాక్ అయిపోతుంది మొత్తం వాటర్ అదా లో ఉన్న మనుషులు కూడా టచ్ అయితా ఉంటున్నరు ఇవైడు ఇంగా మొత్తం చెప్పలేము ఇంగా ఆ సిచ్యువేషన్
అది కూడా నిజమే కదా ఎన్ని ప్రాణాలు కోల్పోతారు వాళ్ళు అలా ఇగ్నోర్ చేసి అలానే ఉంటే మా ఫ్రెండ్ విలేజ్ లో అయితే కరెంట్ కొన్ని గంటలు లేదు అంట అసలు అక్కడ
అయ్యో అట్లాంటి టైమ్ లో చానా అసలు సర్వైవ్ అవ్వడం చాలా కష్టము మార్నింగ్ నుంచి ఇంగా కొంచెం ఈవినింగ్ వరకు సర్వైవ్ అవ్వచ్చు కానీ ఇంగా నైట్ చానా కష్టం అయిపోతుంది కరెంట్ ఉంటేనే కదా ప్రతి పని జరిగేది.
అదేమో నిజమే అలాంటి టైమ్ లోనే వాళ్ళకి పవర్ బ్యాంక్స్ అంటా ఎమర్జెన్సీ లై స్ అంటే ఇలా చాలా యూస్ఫుల్ అవుతాయి
ఆ అవును నిజమే మెయిన్ గా ఇవి ఛార్జింగ్ లైట్స్ వచ్చినాయి కదా! అది ఒక మెయిన్ సొల్యూషన్ లాగా మారింది ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు యూ పి ఎస్ కూడా బా పని చేస్తుంది ఒక వన్ డే అంటే, పని చేయొచ్చు అది కూడా.
అదే నిజమే, నువ్ ఎమర్జెన్సీ కిట్ లో ఏం పెట్టుకుంటావ్.
మాకా మాస్ మా స్కూల్ టైమ్ లో ఇవ్వంతా నేర్పించ్చారు, ఏమేం పెట్టుకోవాలని ఫస్ ఫస్ట్ ఒచ్ మెడిసన్స్ చెప్పారు. మెడిసేన్స్, టార్చ్ మెయిను వాటారు ఇంగా ఏమన్నా డ్రై స్నాక్స్ ఉంటాయి కదా అట్లాంటివి నా ఫోన్ ఛార్జర్ ఇంగా పవర్ బ్యాంక్స్ అట్లా యూస్ఫుల్ థింగ్స్ అన్ని పెట్ కోమని చెప్పారు
హుమ్ చాలా బాగా చెప్పారు, ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి ఇది మాకు ఎమర్జెన్సీ టైమ్ లో
ఆ అవును నిజమే ఇదంతా ఉంటేనే గదా, కొంచెం ఒక ఫోర్, ఫైవ్ డేస్ వరకన్నా సర్వైవ్ అవ్వచ్చు ఏదన్న ఆ ఒచ్చే అంత వరకు
అవును తీనేశారు మీ
ఇంగా ఫార్మర్స్ కైతే చాలా బాధ గదా
అయ్యో చెప్పలేం పో ఇంకా ఫార్మర్స్ గురించి, విండి సైక్లోన్స్ వచ్చే తే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమి అవుతుంది చెప్పు నువ్వే ఆలోచించు ఒకసారి.
ఉమ్ అవును నేను చానానే చూసినా మా విలేజ్ టైమ్ లో అట్లా వాళ్లు ఏమైనా పంట పొలాలు, ఏమైనా పంట వేసుంటార్ గదా, ఇంకా క్రాప్స్ రెడీ ఉన్న టైంలో ఇలా హెవీ రేన్స్ వస్తే పెద్ద లాస్ జరుగుతుంది వాళ్ళకి. మెయిన్ గా బియ్యం, వరి అని వేస్తారు గదా.
అవును చాలా మనసు కష్టపడిన వర్క్, కొన్ని గంటల్లో డ్యామేజ్ అవ్ అయిపోతుంది అసలు, ఎంత బాధాకరంగా ఉంటుందో ఏమో అది పో.
ఉమ్ నిజమే అది గుడా కరెక్ట్ ఇంగా ఇట్లా ఇట్లా సైక్లోన్, తుఫాన్ ఏమైనా ఒచ్చినప్పుడు ఇంగా అదే వాళ్ళు వార్నింగ్ ఇస్తారు గదా, ఆ వార్నింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఇంగా ఫిక్స్డ్ మెంట్స్ సిచ్యువేషన్ ఇంగా డిఫికల్ట్ గా ఉంటుంది వాళ్ళక్ అప్ పోలేరు, ఫిషింగ్ చేయలేరు వాళ్ళ డిపెండెంట్
అది నిజమే సీ రఫ్గా ఉంటే ఫిషింగ్ కంప్లీట్ గా స్టాప్ చేసేస్తారు వాళ్ళైతే
నిజమే కానీ వాళ్ళు, వాళ్ళ సేఫ్టీ కోసమే కదా అది కూడా కరెక్ట్ డెసిషనే అనిపిస్తుంది అప్పుడ్ ఒకసారి కానీ వాళ్లు సర్వైవ్ అయ్యేది ఎట్లా అని గుడా అట్లా గుడా ఆలోచిస్తా నేను
అవును సొసైటీ అది ఇంకా నువ్వు చూస్తున్నావు కదా, సోషల్ మీడియా లో ఫేక్ సైక్లోన్ వీడియోస్ కూడా ఎంత సర్క్యులేట్ అవుతున్నాయో
ఉమ్ అవును అందుకే ఇంగా, చానా చూసిన అసలు ఏదో మ్యాప్ పెట్టేస్తారు, రెడ్ మార్క్స్ ఏసేస్తారు, ఇట్లా చెప్పేస్తారు సైక్లోన్ వచ్చేస్తుంది, ఇంట్లోనే ఉండండి, బయటకి వెళ్ళండి అని. బయటకి వెళ్ళకండి అని, కానీ మనకి ఆఫిషియల్ గా అంటే సోర్సెస్ మాత్రమే ఫాలో చేయాలి అఫిషియల్ గా, ఒక సోర్స్ ని మాత్రమే
అవును ఐ ఎం డి లేదా గవర్నమెంట్ అప్డేట్స్ అయితే ఇంకా చాలా బెస్ట్. ఫన్ ఫాలో చేయచ్చు
అవును నిజమే వాళ్లు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని రిలీజ్ చేసారొ ఇప్పుడు మనకి కొంచెం అవగాహన ఉంటుంది గదా
ఇంకా స్కూల్సు హాల్డేసు అనౌన్ జేస్తే పిల్లలు ఎంత హ్యాపీగు ఉంటారు గదా ఈ టైం లో
అవును పిల్లలే గాదు అసల్ కాలేజ్ కి ఇట్లా హెవీ రెయిన్ వల్లా ఇక్కూ ఇగ హాల్డేస్ తప్పా అస్సల్ చొప్పలేము పట్టలేమ్ ఆ హ్యాపీనెస్ ని
కానీ పేరెంట్స్ కి టెన్షన్ ఎక్కువైపోతుంది
ఉండా అవున గూడా నిజమే లే ఇంకా పిల్లల్కి ఏమి వాన పన్నా పడక్పోయినా ఒకొకా రెైన సీజన్ అంటే చానా హాల్డేసే జరుగుతాయ్ కానీ కాలేజెస్ కట్ల కాదు గదా తానా ఎంత హెవీ రెయిన్ పట్టినో వాళ్ళిస్తారు
అది నిజమేలే చాల టెన్షన్ పడుతారు
ఇంగా హెవీ రెయిననప్పుడు ఇంగ రోడ్స్ లో మొత్తం వాటర్ లాగింగ్ ఉంటుంది గదా
అవును అప్పుడు కార్సు బైక్సు ఇవన్నీ స్లోగా నడపాలి
అవునా అసలు ఆ టైమ్ లో నాకైతే చానా భయం వొస్తుంది భయమేస్తుంద్ దెల్ ఆడ పురుగులు ఉంటాయొ యాడ పాములు ఉంటాయి వాటర్ లో అని కొంచం
హవును ఇందు రీసెంట్ గా జూసావా చైనాలో ఏదో సైక్లోన్ వొచ్చింది అన్ జెప్పి అక్కడుండేమ్ ఓ స్నేక్కూ ఏరియా అంతా కొట్టుకొని ఎళ్పోయింది స్నేక్సంతా వాటర్ లో వొచ్చేస్నాయి వే వోయ్ కొన్నీ చూస్నావ
అవును చూస్న దాదాపు కొంచం మ్యాగ్జిమం వొచ్చి నైన్ హండ్రెడ్ వర్ కూ మెస్సింగ్ ఉన్నాయంట స్నేక్సు అలా ఫ్లెడ్స్ లోనే పడతావున్నారు పాముల్ని ఎంత ధైర్యంగా పడతాన్నారో అసలు
అసలు వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నార్ జూడు అవి కరుస్తాయ్ అన్ జొప్పి గుడ వాళ్ళకి భయం లేద్ ఎందుకంటే వాళ్ళొ తింటారు గదా అందుకేమో వాళ్కు బహుశా భయం లేకుండా ఉందేమో
అవును ఇంగ దాంట్లో ఆ పాముల్లో వైనమెస్సూ ఇవి గూడా ఉన్నాయంట గదా చనా విషపూర్వకమైనవి
పూర్వా పాముల్ గుడ ఉన్నాయంట అలాంటి పాముల్ వాళ్ళు కుట్టేస్ తే కొయ్ మీన్ కాటేస్తే ఎలా ఉంటారు వాళ్ళసలు వాళ్దెలా ధైర్యంగా ఉన్నారు ఏమో బ్బ అసలు ఎక్కడికెక్ అని నైన్ హండ్రెడ్ స్నేక్సంట ఆలోచించు ఎక్కడ ఎక్కడకి ఎళ్ళిపోతాయొ గదా అవ్వి
అవునసలు ఇంకా చూస్తే ఇంగ వీడియోలో అయితే మొ త్తం ఒక గ్రూప్ లాగా పోతన్నాయ్ వాటర్ లో
అది జూడు ఎలా వెళ్తున్నాయో అవి ఒక ఏదో సినిమా ఫోటోగ్రఫీ తీస్ నట్లు ఒగ స్టైల్ ల్లో బోతున్నాయన్నీ
నేన్ చూష్నా ఫస్టు నేన్ నమ్మలేదు మళ్ళా అది ఇంగ వైరల్ అయ్యాక మళ్ళా అంతన మొ మొత్తం రీచర్ట్ చేసి చూస్తే అయ్యో నిజం అనిపిచ్చింది మళ్ళా
ఇంకా ఫ్లడ్డు వాటర్ డెప్తు తెలియకుండా ఎంటర్ అవ్వకూడదు వాటర్ లో
అవును అది గుడ నిజమే ఇంగా అట్లా రోడ్స్ లో అయితే ఇంగ హోల్స్ అంటే మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా వాటిలోకి పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది
ఇంకా సైక్లోన్ తర్వాత క్లీన్ అప్ వర్క్ చాలా ఉంటుంది కదా
అయ్యో చాలా పాపం రోడ్స్ అంతా క్లియర్ చేయాలి కదా వాళ్ళు డే మొ త్తం డే నుంచి ఈవినింగ్ వర్క్ మొత్తం వర్క్ చేయాలి
ఇంకా కొన్ని చోటుల అయితే చెట్లన్నీ పడిపోయి వుంటాయి అవి రిమూవ్ చేయాలి ఇంకా ఎలక్ట్రిసిటీని రీస్టోర్ చేసుకోవాలి
అవును అది కూడా నిజమే ఇంకా అవి చెట్లు పడిపోయింటయి కదా అవి లేపికి చాలా రోజులు పడి తుంది అట్లాని స్ట్రైక్ స్ట్రైక్ జరుగుతుంది ఇంకా ట్రాఫిక్ జామ్ కూడా అయితుంది
అ అవును కానీ రెస్క్యూ టీమ్స్ వర్క్ చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళు చేసే పనులకి
మేడ మీ మే ఇంకా పోలీస్ అంట ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అందరు డే అండ్ నైట్ వర్క్ చేస్తారు
ఒక సైక్లన్ మనకి ఏం లెస్న్ నేర్పిస్తుంది అంటావు
అంటే ఫస్ట్ ఏమంటే మనం నేచర్ నీ అండర్ ఎస్టిమేట్ చేయ్యకూడదు అన్నమాట
అవును కరెక్ట్ ఏ
ఉహుమ్ వెదర్ ఫోర్కాస్ట్ చూసి ట్రావెల్ ప్లాన్ చేంజ్ చేయడం బెటర్
ఎస్పెషలీ ఇలా కోస్టల్ ట్రిప్స్ అయితే చనా తక్కువ వర్క్ ప్లాన్ చేసుకోవాలి
అవును నిజమే ఇంకా క్లైమేట్ చేంజ్ వల్ల ఇలాంటి ఎక్ స్ట్రీమ్ వెదర్ ఎక్కువ అవుతుందని అంటున్నారు
అవును సైంటిస్ట్ కూడా హెవీ రైయిన్ ఫాల్ ఈవెంట్స్ అండ్ చేంజింగ్ వెదర్ ప్యాటర్న్స్ గురించి చెప్తున్నారు
ఉమ్ సరే లే అయితే టైమ్ అయితాందినేను మళ్ళ కాల్ చేస్తా
ఆ సరే అయితే బాయ్
బాయ్